హలో
ఎంబేడ్ ఇంజనీర్
చెప్ రా
హలో
ఆ చెప్పు అంటి
ఏం చేస్తాన్నావు ఏం కథ ఏం చేస్తున్నావు ఏం ప్రిపేర్ అయినావు ఏమైంది
చాల అంటే తల కిందికి దించిందన్న నొప్పిస్తాంది
ఏమట్ల సడన్ గా హాలిడేస్ ఇచ్చిండేది నీకు ఎంజాయ్ చేయమనేది రోగాలు తెచ్చుకోమని కాదు
ఏమో ఇంగా టాబ్లెట్ వేసుకొని పడుకొనింటి ఇప్పుడు లేసినా చూస్తే మెసేజ్ లు పెట్నావ్
ఆహా
మ్మ్ ఏమి ఇట్లా జరిగింది పండగ
మాములుగా జరగల
ఏ స్నాప్లు పెట్టి పెట్టి ఏశినావ్ కదప్పా
నేను పెట్టేది ఎప్పుడో మల్లంగా దస్ వీడెందిరా ఇట్లా పెడుతాన్నాడు అనుకోల్లా ఇంగ మళ్ళ అసలకే పెట్ను
మ్మ్ చికెను మటను బోటి
మ్మ్ నిన్నా మొన్న తింటానే ఉన్నా ఇంగా మళ్ళా రేపు
ఏంది ఈరోజేనా లాస్ట్
ఆ
ఈ రోజుటితో పీర్లు ఎల్లిపోయినాయి ఈ రోజు
ఇంగ ఎల్లిపోతా ఇప్పుడూ
ఆ ఇప్పుడా
మ్మ్
ఓకే ఓకే
ఏంటో ఏఈ నోటిఫికేషన్ వచ్చింది మనం ఎలిజిబిల్ ఏమో చానా బాధేస్తాంది
ఎందుకు ఎలిజిబిలిటీ లేదు బిటెక్ ఆ అవును గ్రాడ్యుయేషన్ అవ్వలేదు కద
చానా బాధేస్తాంది అది కూడా ప్రిపేర్ అయితే అది గూడా పడింటేనా
కాదుర ఇది మైనస్ వి రిజల్ట్స్ రావా
ఎవడకి తెలుసు నేను పాస్ అయినగాని ఎక్కువ పట్టించుకోవడం లేదు ఆమ్
పాస్ అయిపోయింది వాళ్ళు అంటే అద ఏం రిజల్ట్స్ రావా అంటన్నార
నేను ఎప్పుడ ఇ ఎప్పుడు ఏదో పాస దాని గురించి పట్టించుకోలే
నేను కూడా పాస్ అయిపోయినా అండి
ఎీ అభ మేనస్
ఆ
హౌ డూ యూ నో
ఏముంది ఇంకా తిరి రాసినామ అంటే ఖచ్చితంగా పాస్ చేస్తారు మళ్ళు రాత్రే చెప్పినాడు
ఎవరు ఏఎంల్ ఇచ్చుడ
మూడు క్వశ్చన్లు పర్ఫెక్ట్ రాసినారా పాస్గానా
ఇంకా ఎందుకు పాస్ కావులే
సర
ఇవన్నీ సేట్టు కావని ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ట్రాన్స్కో జెన్ కో ఏ ఎస్పీడీసీఎల్ అన్నీ పోతున్నాయి
ఎందుకు మీరు డిప్లొమో క్వాలిఫై ఉంటది కదా
అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అవన్నీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కాదు ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్స్ చూడసి ఉంటారు ట్వంటీ ట్వంటీ సెరిక్సీ ఇదే మన వాళ్ళకి బెస్ట్ ఛాన్స్ తెలుసా మంచిగా ప్రిపేర్ అయ్యరంటే బీటెక్ అయిపోయినా నెక్స్ట్ ఇయర్ క జాబ్ వచ్చ వచ్చేస్తది ఆళ్ళకి అంటే ఇక సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు ఒక ఒక డిస్ట్రిక్ట్ కి ఏఈ అయిపోత త్తర్ ఒక మండలానికి ఒక డిస్ట్రిక్కి అది అదృష్టం ఉండాలి కదా మనకి ఛాన్స్ లేదు ఇంగా మళ్ళీ నోటిఫికేషన్ రాలంటే మినిమం టెన్ ఇయర్స్ పడుతది
టెన్ ఇయర్సా ఇట్ల టైమ్ లో అనిపిస్తుంది ఒక సంవత్సరం ముందు పుట్టింటే బాగుండద
అవును నేను ఎప్పుడు ఉండాల్సింది మా అమ్మ నేను సున్నాను చుడుతున్నా అని చెప్పి ఎ
ఆ హిందీ
మల్ల ఈ పటిండు నాద అయిపోయి రెండ తలసాట్ టూ థౌసండ్ ఫోర్ అని తొనటిటు పెట్టింది కానీ
ఉం
అట్లా అయిపోయిందంతే లేకపోతే ఈ పాటికీ నాది కూడా అయిపోతుంది
ఏం చేసమ్మా ఏం చేసినారు ఆ ప్యాడడి
రోజు సార్ నిన్న అన్న ప నన్ వెజు
ఈరోజు పప్పన్నం మా
ఉం ప బ